హలో హలో ఆ వినిపిస్తుంది మేడం బావున్నారా
హ్ బిజిగా ఉన్నారా అంటున్న
ఆ ఈరోజు సండే కదా మేడం వీళ్ళ షూస్ సాక్స్ అసలు ఇవన్నీ ఉతికేస్తుంటాను మేడం
ఆ ఈ షూసు సాక్సు ఇవన్నీ వారానికి సరిపో ఒకడి రెండు జత వల బూట్లు తర్వాత వైట్ షూస్ ఉంటాయి కదా మేడం మళ్ళీ బుధవారం రోజు కు అవన్నీ ఈరోజు ఈవినింగే క్లీన్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ రేపటి నుంచి పంపించడం కోసం
అమ్మ వీక్లీ వన్స్ వాష్ చేస్తాను షూస్
వీక్లీ వీక్ వరకు నేను ఇషూస్ ఏం క్లీన్ చేయను మేడం ఇంకా
అవును
ఆ సాక్సులు అవి ఎక్కువ మాసిపోతే ఇగా ఉతికేస్ తను లేకపోతే మధ్యాహ్నం వరకు మాసార్ మధ్యాహ్నం అన్నం అన్నానికి పిలుచుకుని వచ్చ వచ్చాడనుకోండి మధ్యాహనమే తీసేసి వెళ్ళిపోతాడు సాక్స్ షూస్ చెప్పులు వేసుకొని
ఆవునవును షూస్ షూస్ వారానికి కోసారి మాంట్లి కోసారి చేస్తన్న
ఆ వారం వారం షూస్ క్లీన్ చేస్తాను సాక్సులు కూడా ఒకవేళ మాసిపోకుంటే వా వీక్లీనే మేడం మాసి పోతే కనుక ఎప్పటికప్పుడు దేవేస్తాను
అవును చిన్నపిల్లకి కాబట్టి స్మెల్ వస్తుంటాయి
అంటే రెండు రెండు జతలు ఉన్నాయి కదా మేడం
ఆ అ
ఒకటి వేసుకుంటారా ఈరోజు మళ్ళీ రేపు ఇంకోటి వేసుకుంటారు మేడం
ఆ మేడం యూనిఫామ్ తీసుకున్నారా ఫ్రెండ్స్ చెప్ప మల్ళ పాపదని
యూనిఫార్మ్స్ ఇంకా దియలేదు మేడం పెద్ద బాబుకు పోయిన ఇయర్ లాస్ట్ లో కుట్టించాను పాయింట్లు టైట్ అయిపోయింటే
అవునులెన్
సరిపోతాయి చిన్న బాబు కూడా కుట్టించాలి ఇప్పుడు ఏమంటే అవి ఉన్నాయి ప్రజ ప్రజెంట్ అవి వేసి పంపుతాను వాళ్ళు కుట్టే లోపల పాతవే
అవునులె మేడం
ఒక టూ త్రీ డేస్ లేండి మేడం కుట్టడానికి ఇచ్చామ అనేసి చెప్పేసుకుని
యూనిఫామ్ స్కూల్లోనేనా మేడం బయట కుట్టిస్తారా
మేడం బయట కొనుక్కోవాలి అది టీ షర్ట్ ఉంటది కదా మేడం బుధవారం రోజు
బ్లూ కలర్ టీ షర్ట్ వైట్ పాంట్ వేసుకోవాలి ఆ బ్లూ టీ షర్ట్ వాళ్ళే ఇ
అది స్పోర్ట్స్ అదే స్పోర్ట్స్ స్పోర్ట్స్ వద్దు స్పోర్ట్స్ యూనిఫార్మ్ అంటారు మేడం
అదే అదే మేడం కలర్ టీషర్ట్ వాళ్ళే ఇస్తారు ఇంకా మిగతా వైట్ పాయాంట్ తర్వాత ఇవి ఇంకో యూనిఫామ్ సెట్లు మేమే కుట్టించుకోవాలి టై బెల్ట్ టులు ఇస్తారు
ఆవున
తక్కువాలి అవి కూడా వాళ్ళ దగ్గరే ఫ్రీగా ఏమి ఇయ్యరు మేడం బుక్స్ దగ్గర నుంచి షూ అన్ని కొనాల్సిందే షూస్ కూడా బయట కొనాల్సిందే
గవర్నమెంట్ స్కూల్లో తప్ప ఏ ప్రైవేట్ స్కూల్
అదే మేడం మా వాళ్ళు ఏమంటున్నారంటే ఫిఫ్త్ వరకు చదివిచ్చు మళ్ళీ సిక్స్త్ నుంచి అంటే క్లాసులు జరిగే కొద్ది అమౌంట్ ఎక్కువే ఫ్రీ ఉంది కదా ఈ ఒక్క వన్ ఇయర్ పెద్ద బాబుకి చదివిచ్చి స్టాప్ చేయిచ్చు అంటున్నారు
అను
కానీ పిల్లలు పాడైతా అని నా భయం మేడం తినో తినకో పిల్లలకు త చదివించుకుంటే క్రమశిక్షణ రక్షణలో ఉంటే ఏదైనా నేర్చుకుంటారు రేపటి రోజని
అంటే
మంటార అంటే డబ్బు డబ్బులన్నీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఊరికే ఉంది కదా అంటారు
కానీ అదాకాడ అందర్ తోడై అల్లరి చిల్లరీగా తయారైతారు
అదే మేడం అదనే భయం కానీ వీళ్ళు అర్థం చేసుకోరు కదా వీళ్ళ పిల్లలు పోతు పెతున్నారు వాళ్ళ పిల్లలు పెడుతున్నారు అని పోటీలు ఇస్తారు మా ఇంటిలో
ఆ మీ హస్బెండ్ ఏమంటారు మేడం
మేడం
మీ హస్బెడ్ంటారు
మా హస్బెండ్ ఏమన్నాడు మేడం ఇంకా నామ్మా నేనే ట్ంటే అట్లనే ఏమంటే మా వాళ్ళు పడనిరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటావు అవయితే దేనుకో దానికి పనికొస్తాయి కదా అని కానీ వీళ్ళకు మెయిన్ వీళ్ళ భవిష్యత్తు ఇక్కడే ఆధారప్పాడుందని వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి సక్రమంగా ఉంటేనే కదా మేడ పెద్దయినాక కూడా వాడు అట్లనే తయారయ్యేది
ఉం
అప్పటి నుంచి మనం ఎక్కడంటే అక్కడ బాధ్యత లేకుండా చేస్తే వాడు కూడా ఎట్లా పడితే అట్లా తయారైతడు
ఉహామ్ చదివిస్తే వాళ్ లైఫ్ బాగుపడుతుందాని అ
అదే మేడం చూడాలి వెళ్ళ పన్ టున్నారు సరేలేము అని ఇప్పటికేతే కాముగా ఉన్నా వాదిస్తే పెద్దవాళ్ళు కొంతమంది మూర్కులు మేడం ఎంత చె ప్పిన వాళ్ళ మాటే నెగ్గాలని చూస్తారు కానీ ఎందుకు చెబతుంది ఆలోచించారు లేరు మేడం లేరు లేరు మేడం వాళ్ళిద్దరు చనిపోయారు మా ఆయన చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయారంట వాళ్ళ నాన్న వచ్చేసి మా మ్యారేజ్ అయినాక ఒక సంవత్సరానికి చనిపోయినారు హ్మ్ ఎవరులేరు ఆ ఆమె ఉంది మేడం సవతి తల్లిని ఇంకో ఆమెను మా అత్తమ్మ చనిపోతే ఇంకో ఆమెను పెళ్లి చేసుకొచ్చారు
ఆహ నిజమే ఆమె ఇక్కడుంటాది వాళ్ళ పిల్లలకు
అక్క కూతురే మేడం వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెలు ఆ అమ్మాయి వచ్చేసి ఒక కూతురు ఆమె కూతురుకి కూడా మ్య రేడ్ అయిందిలండి
ఆ
హ్మ్ మారీడ్ అయింది ఆమె కూడా ముగ్గురు పిల్లలు
అవున మీ అత్తయ్య ఇంకొక అత్తయ్య అక్కడే ఉంటారా
మా ఎదురకు లోనే ఉంటది మేడం ఆమె ఆమె మనుషులతో కలవదు క కలుపుకోదు మేడం ఆమె ఒక రకం మనిషి
అవునా. అవునులే అక్కడే వా అంటే మీ ఆయన దగ్గర.
ఆహా మేడం ఆమెకు ఒక్క కూతురు. ఆహ్ ఆమెను నెల్లూరు సైడ్ ఇచ్. వచ్చింది ఇంకా ఆమెకు గవర్నమెంట్ తరుపున అది స్థలం వచ్చి ఇల్లు వేసుకుంది అన్నమాట. వాళ్ళ కూతురే చేయాలా ఆమెనే చేసుకున్నట్టు మొత్తం. కూతురిగే సంబంధం అన్నట్టుందామే.
అవునా.
తాదే ఇంకా వీళ్ళ ఎవరు లేరన్నట్టు ఉంటది ఎవరు ఒక్కరోజు కూడా పిలవదు ఆమే మాకు.
అవునులే
వాళ్ళా కడుపున పుట్టిన పిల్లలకే చూస్తారుగానీ ఎప్పుడు చూస్తారు. అది మామ తెచ్చిచేస్తుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి తక్కువై ఆమె చేసుకుంది.
ఆహ్.
ఎందుకంటే ఆమె ఏమిచ్చిందో అసలు ఏ రోజు కూడా ఆమె. పిల్లలకు జేజి అని కూడా తెలియదు.
ఆ అమ్మాయికి. అసలు వస్తే వస్తే కదా తనకు తెలియడానికి.
ఆహా రాదు ఆమె ఎప్పుడు రాదు చూడలేదు. ఎప్పుడైనా మొన్న కట్నాలు చేసినప్పుడు ఫంక్షన్ చేసింటే మేము పిలిస్తే. అయితే అప్పుడోచ్చింది ఫంక్షన్ చూసుకుంది వెళ్ళిపోయింది.
ఆహ్ అంతే ఏమైనా. పెడుతది ఇంకా ఎవరికి పెట్టాదు ఇంకా.
ఈ కాలము ఎవ్వరికి ఎవరు లేరు మేడం మనీ ఉంటేనే అన్ని బంధాలు కలుపుకొని వస్తారు మేడం.
అవును.
మనీ ఉంది అనుకోండి దూరం బంధువు అయినా అతను ఫలానా మాకు దాచి. మని కలుపుకు కలుకొని పోతారు.
అది.
ఆహ్ మనీ లేకుంటే ఎంత సొంతం అక్కైనా చెల్లైనా బావ ఎవరైనా. అయినా సరే చీపుగానే చూస్తారూ మేడం మనీ లేకుంటే. వాళ్లకు మనిషి వ్యక్తిత్వ. తో పని లేదు మేడం ఇప్పుడు మనీ ఉంటేనే మాట్లాడమంటారు.
అదే గదా ఇప్పుడు కాలమే అంతుంది.
అట్లుంది సమాజం కానీ ఆ మనీ కోసం మనం చేయరాని పనులన్నీ చేసి. ఎట్లా పడుతే. మోసాలు టక్కర్ చేసి బతకలేము కదా. మేడం ఇక్కడ చనిపోయినా కూడా మళ్ళా అక్కడ వల దగ్గర. దగ్గర జవాబు ఇయ్యాల్సి ఉంటది కదా
ఉమ్ గంతే. అవన్నీ ఎవరు చూస్తున్నారు మేడం ఇక్కడ బాగా బతుకుతున్నామా లేదా అనేది ఒక్కటే ఆలోచిస్తున్నారు మేడం.
అట్లానా కానీ. కొందరు డబ్బుల కోసం ఎలా పడితే అలా ఉంటారు మేడం. నేను అలా ఉండను మేడం బతికినా సచ్చినా ఒకే మాట ఉండాలా. ఎవ్ ఎవరికైనా సరే. లైఫ్ ఒక్కటే ఎప్పుడైనా చావు ఉంది కదా మేడం. ప్రతి ఒక్కరికి దాని కోసము. అప్పుడు దాని కోసము మోస్ సాలు చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళని ముంచి ఇళ్ళని ముంచి ఏం మనం నెత్తినేసుకొని పో త్తమ మేడం
పోయేటప్పుడు పోయేన్ వచ్చేది వెనుక ఏం నువ్వు ఎంత సంపాదించినా లాస్ట్కి కామట్టే దిక్కు ఏంది ఇక్కడ ఎంత బంగారం ఉన్నా డబ్బులున్నా నీ వెనకమ్మడి రావు
అవును మేడం
లాస్ట్కి చనిపోయినాక నీ పేరు గూడా రాదు నీకు చనిపోయిందే బాగా చెప్తారు కాని పలాన అంట శవమంటారు కాని పేరుతో ఎవరు పిలుస్తారు
పేరుతో కూడ పిలవరు అలాంటి దాని కోసము మనం చనిపో గానే మన పిల్లలు ఆస్తులు పంచుకుంటారు మనం చేసి నా పాపాలు అవన్నీ పంచుకోరు మనతోనే కదా వచ్చేది
మనతోటే వస్తది ఏదై అంటే అంటారు మేడం చనిపో ఏదో పాపం పోయిన కర్మ అంటారు గాని ఇప్పుడు ఆ కర్మలు ఇప్పుడే అనుభవిస్
అవునవును మేడం ముందు ఎప్పు డు అనుభవియం వాళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలకు వచ్చేదంట ఇప్పుడు లేదు ఇప్పుడు నేను చేస్ చే నాకే స్పాట్లోనే
స్పాట్లోనే అంటే నువ్వు నబో చనిపోయే లోపు అవి అనుభవించి పోవల్సిందే ఆ కర్మ
ఆ అందు కనేసి మేడం ఇప్పుడు నేను నీతిగా ఉ న న్యాయంగా ఉన్నానా అందరితో మంచిగా అనిపించుకోవాల్సిన అవసరం లేదు నేను చేసింది దేవుడికి నీతి నిజాయితీగా అనిపిస్తే చాలు పెడితే మనోళ్ళు అంటారు పెట్టకుంటే లేదంట టరు అట్లాంటి మనుషుల్ కోసము మనం ఎట్టంటే ట నీతి న్యాయం లేకుండా బతికి ఏం లాభం అంట మేడం నా పాల్సీ
అవసరానికి మాత్రమే వాడుకుంటారు మేడం ఇప్పుడు జనాలు అవసరం వాళ్ళ అవస రాలు జరిపోతే పక్కన పడేస్తారు
అంతే మేడం అంటే వాళ్ళకు ఫేవర్ గా మాట్లాడినాం అనుకోండి డి మా మనిషి అంటారు అందులో నమంచి ఉన్నా చెడున్న
అంతే
నేను అందరి అన్నయ్ మీ ఇష్టము నా నేనైతే ఉన్న ఉన్నట్టే జేప్తా మీకు ఇష్టము నచ్ చ్చితే మాట్లాడండి లేకుంటే లేదు నేను ఉంటాను మేడం
ఏ మేడం ఇప్పడు కాదండి ఎవరికన్నా నాలుగు రూపాయలు పె
మనం నీతిగా ఉంటే నేచరు సరే మేడం